హలో హాయ్ అండి బాగున్నారా
హాయండి బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
చేస్తున్నారుడి
దండి నథింగ్ మీడియం చేస్తున్నారు
ఏ చేస్లే అీ ఇకా పని స్టార్ట్ చేయ్యాలి టైమ్
ఈవినింగ్ పని స్టార్ట్ చేస్తారా
పిల్లల వచ్చే టైం అవుతుంది కదా
పాపయ కదండి మీకు స్కూల్ నుంచి వచ్చే టైం అయితుందా అవునడి అమి
స్నాక్స్ ఏదో ఒకటి ఇప్పుడు పెజే అనికి ఫ్రూట్స్ ఉన్నాము కాబటి ఫ్రూట్స్ ఏ పెడతా
హ
మీరు
మేం కూడా అంతేనండి ఫ్రూట్స్ని బనానాల్ తెచ్చినాల్ ఆల్ డాడి హ్మ్ హ్ ఫ్రూట్స్ అవి తిన్త్రు బాగానే హ్మ్ ఏ టైంకి వస్తనన్నింది పాప
గింతది
ఆ అయితే మాదేవ్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీకి వస్తాద్ బాబు హ్మ్ చిన్న బాబు ఆడుకుంటుండే వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నా వాళ్లతోటి నేను
ఫోన్ మలతున్నాను
హ్మ్
ఇంకా
ఇంకేముంది ఏదన్నా మీకు వర్క్ చేయ్యాలని ఇంట్రెస్ట్ ఉందా అండి
వర్క మెషినీ కుట్టాలని ఉంది
ఉందా అని టైలరింగ్ మీ దగ్గర కుడతారా బ్లౌజుల్ గిట్లా అన్నీ స్టిచ్చింగ్ చేస్తారా
అంటే నార్మల్గా అప్పుడు ప్రెగ్నెన్సీ రాకముందు నేర్చుకున్నా మళ్ళీ మర్చిపోయినా
ఊ ఆహా అయితే ఇంట్లో ఈ వరకు కుట్టుకుంటారేమో
ఆ ఇంట్లో వరకి కు కుడుతా పాపవి ట్రై చేస్తున్నా ఓన్ గా ఊ ఇప్పుడు నేర్చుకోవాలిన్నా పదివేలు అట్లు ఉన్నాయి నేర్చుకుందామంటే
అవునండి నే నను కూడా అంతేనండి నాకు కూడా ఉంది మిషిన్
ఊ
ఇంట్లో అవన్నీ కుట్టుకుంటా నేను చీర ఫాల్స్ అయినా కొంగుల అయినా స్టిచ్చింగ్ డబల్ టాప్స్ అవన్నీ నేనే ఉండాను బయట ఇద్దామంటే ఫుల్ రేట్ ఉండే వాటన్నిటికిీ హ్మ్ కాని నేనే అవి లోపల చేసుకుంటా ఓన్లీ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అవి నేర్చుకోవాలండి నేను కూడా
అవును నేర్చుకోవాలండి నేను కూడా మెషిను
నేర్చకుందామని అంటే బయట ఇప్పుడు వాటి కాస్ట్ ఎక్కువ ఉంది నేర్పీయడానికి
ఇస్తారుగానే అది ఇప్పుడు నేర్పిసే వా
ఊ అప్పుడూ అన్నారు అప్ ఇప్పుడ్ నేరిపిచ్చేది ఊ ఇక్కడ ఎమ్మెల్యే రాకముందు ఆ మంచిగా నేర్పిచిరు వన్ మంత్ తని గని మేమ్ టెన్ డేసే పొయినం కర్ నా తర్వాత ఎలక్షన్ కోడ్ ఒచ్చింది స్టాప్ అయిపేంది ఊ ముందు బ్యాచ్ వాళ్ళకైతే ఫ్రీ మిషిన్స్ ఒచ్చినాయి ఫ్రీగా నేర్చుకున్నారు స్టిచ్చింగు
ఊ
ఊ వాళ్ళు మంచిక్ ఊ కానీ ఇప్పుడ్ లేద్ ఆ చాన్సస్ అయిపెయినై టెన్ డేస్ పోయినంక్ కదా టెన్ డేస్కి క్లోజ్ జేసెసారు ఉమ్ మళ్ళీ అట్ల వొస్చ్న మంచిగుండు అందర్ చాలా మంది నేర్చుకోవాల అని ఇంట్రెస్ట్ ఉంది గాని గౌర్నమెంట్ ఆ స్కీములు ఏం బెడ్ద్
ఆ స్కీమ్ పెడతలే పెడితే బావుండే స్కీములు ఎప్పుడు పెడతరో ఏమో ఊ
తాలా మందీ ఇంట్లో ఉండే వాళ్ళు అదే చూస్తున్నారు ఏదన్న వర్క్ ఫ్రం హోం లెక్క చెప్తే మంచిగ ఉండు ఉద్దుమని
ఇప్పుడు ఎవరైన అట్ని కొంచం ఇంట్లో ఉండి ఈరె వర్క్ చేసుకోవడం అల్లా చేసుకుంటే కొంచం బెనిఫీట్ అవుతది కదా
అవును మనగ్ గుడ ఇంట్లో పిల్లలా ఇద్దరు పిల్లలా ఎదె ఏదన్న పాకెట్ మనిక్ పన్నయ్ గదా దేనిక్ తన యూజ్ అయితై గదా ఆ ఒకొర్ దగ్గెర అడగకుంట్ ఉండడానికి ఊ అట్లానే ఇంట్రెస్ట్ ఉంది గాని ఏది లేదా అయి చేద్దామన్న
బ్యాంగిల్స్
ఏదన్న ఇప్పుడు ఇష్ ఇంస్టాగ్రామ్లో ఇట్ల రీల్స్ చూసి చేద్దాం వర్క్ ఫ్రం హోం వీడియోస్ అన్ చూస్తే అన్నిటికి మనీనే
ఆ మనీనే
ఆ ఇంత ఫస్ట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితెనే తర్వాత వర్క్ జెప్తం అనేసి అంటరు అవి ఫేకో రియలో గుడ తెల్వదాయే పా
టెన్ మ్యాన్ వశలు ఎట్ ఒస్తయో ఏమో
అంత మనీనే ఉంటే మనం వాన్ దగ్గరికి ఎందుకు ఎళ్తాం ఏదన్న చిన్న బిజినెస్ అన్న బెట్టుకోమా
ఆ అవును అవును ఏదోకటి ఇంట్లోనే ఇంటి దగ్గరనే అంట అయిపోతంది కాని అట్ల్ ఏశి అది పేకో రియలో కూడా అన్నా చేసిద్దాం చేస్తున్నాను కానీ ఆ అట్లా కొంచెం ఏమవుతుంది ముంద అడుగుతా మన్న కొంచెం అట్ల మ ఈమిశ్ తున మన ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి కొంచెం చేసుకుంట అంటే మ్ కొంచెం అట్లా సహాయం ఉంటే కొంచెం మనం కూడా కొంచెం ముందుకెళ్ళగలుగుతం ఇప్పుడు బైట కుట్టి న్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి
నవును
మ్ అట్ల కొంచెం ఇబ్బంది అయి
మ్ ఓన్లీ మ దగ్గర బ్లౌజు గుటిస్తే మామలు గుడ్తె
ఆ ఇప్పుడుూం నెకనీ ఇట్లా కట్వర్కు వన్నీ త్రీ ఫిఫ్టీ అట్లున్నయి
డిజైన్స్ వెడితే ఇంకెక్కువని ఇక వర్క్ బ్లౌజ్ అయితే ఆ వర్క్ బ్లౌజ్ కి ఎక్కువనే తీసుకుంటున్నారు
ఉం దానికి ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటున్నట్టున్నారు వర్క్ బ్లౌజ్ కి
అవునండి
ఉం చాలా కాస్ట్ అదే మనం ఇంట్లో మన వరకు ముట్టుకుంటే ఉమ్ కొంచెం మనం మనీ సేవ్ చేసినటయితే ఆ మనీ సేవ్ చేసిన అంటే కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతారు
అవును నేన్ గూడ అదే ఆలోచి
సరికి మ్ ఖాళీ ఉండేసరికి ఏం చేయాలి లి ఏమో ఏం అర్థం కావట్లేదు ఈ సమాజంలోకి ముందు అడుగేద్దామంటే భయం
భయం అయితది మళ్ళ ఎళ్ళలేమ్ ఇప్పుడు చిన్న పిల్లలు అయి పిల్లల్ని ఇశ్
ఆ పిల్లలు చెయలేము పిల్లలు పెద్దగయి స్కూల్ కెళ్ళ్ తెప్పుడాపు కరేక్ట్ టైం కి పోవాలె కర
రావాలి వాళ్ళని జుస్కోవడానికి ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు. ఉహ్ కనీసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు డెచ్ చేంజ్ చేసి కనీసం ఏమైనా స్నాక్స్ ఇవ్వడానికి కూడా ఎవరన్న ఉండాలి కదా.
ఆ ఎవరో ఒక్కరు ఉం డాలిగా ఇట్ల ఉంటే కొంచెం ఏం కాదు బెనిఫిట్ అవుత
వాడు మనం అనుకున్న టైం కు పంపిస్తారా వాళ్ళు అనుకున్న టైం కే పంపిస్తారు కదా, అట్లా కూడా ఆలోచించాల్సి వస్తది బయటి వర్క్ అయితే
ముందడుగు ఎవరెయ్యలేకపో మీర్ ఆలోచిస్సునర్ళే కానీ
అవునండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు.
నేను ఇంటర్ వరకు జదువుకున్న
నవునా
ఉ మీరు
నేను ఇంటర్ వరకె చదువ్
ఉ ఇంటర్ వరకు చదువుకున్న అన్నిస్ నే కొంచం నేర్చుకోవాలని ఇంట్రెస్ తుంది కానీ అది పాసింగ్లు గాస్లు ట్రై చేయాలిగ యూటుబ్లో చూసి కొంచెం ట్రై చేస్సున్నా ఆ చూడాలిగా
మేం గూడా అంతేనండి యూటుబ్ లో చూసుకుంటేనే కొన్ మొన్న ఒక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్న
ఉ నిం కూడా చేసాను. చెయాలిగ అట్లనే కాకపోతే బ్లౌజ్ మామూన్గా వస్సున్నయి కానీ డిజైన్స్ కి అర్స రావట్లేవు.
హు
ఇట్ల రావట్లేదు ఫోన్ లో చెప్పినట్
అవునండి.
ఉ వాళ్ళు కొంచెం స్పీడ్ ఎ కుంటబోతారు మనకు అర
నాకు అర్థం కాదు ఆ వర్క్ కొంచెం ఇబ్బంది అనిపిస్తది.
ఆ ఇ
ఉ మనం నేర్చుకోవడానికి పోతేనే మనకు అర్ధం కాకపోతే ఒకటికి నాలుగు సార్లు అడుగుతాం నేర్చుకుంటాం. పట్టుదాల తొటి ఇ ఫోన్ల చెప్పేదాన్ని ఎన్నిసార్లున్నా అదే అనిపిస్తుది మనకు
ఆది ఒకటి
వాళ్ళు రాంగ్ ఎందుకు చెప్పి మారుస్తారు మళ్ళా ఎట్లా చెప్పారుమళ్ళా అదే విధంగా చెప్తారు కదా
ఆ అ అట్లనే చెప్తారు మా ఉమ్ ఫోన్ లో స్పీడ్ గా వెళ్ళిపోతా ఉంటది మనం నేర్చుకున్నట్లయితే ఒక్కటి పదిసార్లు అదిగితే చెప్తారు వాళ్ళు నుంచి గకుండ ఓ ఈ సారి ఎప్పుడ్ అన్న పా తే చూడాలి
ఉమ్ మా దగ్గర కూడా నేర్పిస్తే మంచిగా ఉండాలని చూస్తున్నాం కొత్తగా ఇప్పు ఎమ్మెల్యేల ఇట్లా వచ్చారు కదా రాజక్ ఇంకేం మొత్తం చేంజ్ అయింది కదా
అవును
ఉమ్ ఈసారి వచ్చు ఎమ్మెల్యే నాన్న నేర్పిస్తదేమో అని చూస్తున్నా మీరు సిటీలోనే ఉంటారా అండి
ఆ సిటీలో నే ఉంట
ఉమ్ హమ్
మా మీ అది ఇంటి కాడా చ ఆంటలు అట్లా పడితే అట్లా వచ్చి నేర్చుకోవాలి
ఆహా
ఉమ్ అళ ూళ్లల పడతాయి కదా
అదే అదే పలెటూరు వాళ్ళకే నేర్పియడానికిక్ కు ఆస్కారం చూపిస్తారు ఉ సిటీలో ఉన్న వాళ్ళకైతే అందరి దే ఇ తిరలేదు సిటీ అంటే పెద్దగాంటాయి కద సిటీ టి ఉమ్ పల్లెటూరు అయితేనేమో ఒకటి విలేజ్ నిళ్లు ఉన్నాయి అన్నట్ అ తెలుస్తుంది కదా
అదే ఈసారి ఊర్లో పడితే చెప్పండి మా నాకు కూడా నేను కూడా వస్తా
ఉమ్ చెప్తానండి కంపల్సరీ చెప్తాను ఈసారి ఊర్లో పడితే ఉమ్ నేర్పిస్తే చూ మేము కూడా చూస్తున్నాం ఛాన్స్ వస్తే నేర్చుకోవాలినేసి ఉమ్ ఇక్కను అవును ఎట్లాగ మిషిన్లు ఉన్నాయి అందరికి ఉమ్ ఆ నేర్పిస్తే చాలు మా మాకు కూడా ఉన్నది ఇంట్లోనే చాలా మంది ఉన్నాయి ఇంట్లో మిషన్స్ ఇక్కడా ఆ నేన్ పస్తే బాగుండాలసే చూస్తున్నాం
ఉమ్
పిసే నేచుకోవాలి అ ఇంట్రెస్ట్ ఉంది
తుమ్ీ చూడల్
మరి స్టడీ కంటిన్యూ చేయపోయారని మీరు స్టాప్ చేసార ఎందుకు
సర ఇంగ ఆ చే వసిన
మ్యారేజ్ కాగానే కాస్తా స్ాబ్ చే చేసిరా కంటిన్యూ చేస్తే అయిపోగదా
అయిపో ఆ అప్పుడు అంత అనిపిలే కానీ ఇప్పుడు అనిపిస్తుంది చేస్తే బాగుం ఆ చేస్తే బాగుం అనిపిస్తుంది అని ఇంకా ఇప్పుడు ఎడ చదువుతుంది తంగే
ఇక పాప పుటి నాకు చదువలే ఇక వాళ్ళ కోసం కష్టపడా సినిమాన
ఆఓ అంత ఇడ్రెస్ట్ పెట్టలేగా చదువును అవునవును ఎ పిల పాప పో అ చూసుకుంటే ఉన్నాం ఇకా
ఉ
పాప నసు కుంటున్నాము అట్లా
ఓన్లీ ఒక పాపేనాండి ఇంకెవర ఉన్నారు
ఆ లేదండి ఒకద పాప మనిస్కార అనానా
అ
నైను
నైన్ ఇయర్స్ ఏ క్లాస అండి
ఫోర్త్ క్లాస్ రెండ బస్ంద న మీరు
ఆహా మన హెల్ మంచింటే మ పిల్లలు కూడాది స్ట్రాంగ్ ఉంటారు హ్మ్ హ్మ్
మ్మ్
మ్మ్ హ్మ్ అమ్మ హెల్త్ బాగుందంట దండి ఇప్పుడన్నీ
ఆ పర్లేదండి మంచినే ఉంది ఇప్పుడు నిన్ననే వచ్చినా నేను మమ్మీ దగ్గర నుండి
అవునా ఎప్పుడు చూడలేదు నిన్ను ఇక్కడ
నేను వస్ వస్తున్నాయి మ రేపు కూడా వస్తా రేపు సాయంత్రం
అవునా
అర ఎల్లుండి సెకండ్ సాటర్డే కద
ఆహా తీసుకొని వస్తారేమో పాపని
సండే ఈవినింగ్ ఎల్పో మల్లిక్కడికొస్తా కొంచెం మమ్మీ చేసు తు లేకపో
అదే అదే ఇబ్బంది ఉంటది కదా మళ్ళీప్పుడు సిస్టర్ కూడా వర్ టువే మల్ల
సెవెనిప్పుడు
అదే అదే
మ్మ్ టైం అయిన్న
ఆ
హలో
కనిపిస్తల
హలో
ఆ ఆ ఓకే అండి
సరే అండి ఆ సరే అండి